హలో!
అయిం టెన్ మినిట్స్
ఉమ్
చెప్పాల్ గదా సడన్ కట్ చేస్తే ఏమైందనుకోవాలా
ఏ చేయలే అదంత కదే కట్ అయింది ఎక్కువ అయిపోయింది టెన్ కన్నా ఎక్కువనే
మ్ సో మళ్ళీ ఆమె ఆమె వాళ్ళ హస్బెండ్కి అరి చ్చింది ఆ ఆడు పాపం సైలెంట్ అయిపొయినాడు.
మ్
మళ్ళీ ఇంగ కొంసేప్కి వాళ్ళ హస్బెండే చెప్తా అక్కడ గుడా విండో సీటే ఉన్నయ్ అక్కడికెళ్ళి కూర్చోవాలె. నాక్ సైట్ ఆయా ఆ సీట్ వెనకలె తేజష్ షామ్ కూర్చున్నాడు, వీడు షామ్ గాడు ఫాస్ట్ ట్రిగర్ అయిపోతున్ నా కన్నా ఫాస్ట్ ట్రిగర్ అయిపోత ఏంది అని పవర్ బ్యాంక్ తీస్కొన్ వచ్చి వాన్ దగ్గర ఉంది ఏం లేదులే కూర్చోపో నువ్ బొయ్ అంటి ఏమంటా అన ఏం లేదంట్లే వాళ్ళ పాప ఉందంట వాళ్ళ పాప ఆ సీట్లక్ పోతదంట నేన్ ఆడికొస్తా. నువ్వు గుడ ఈడికే వస్తివా అనే అవును నేన్ మెయిన్ థింగ్ సపరేట్ ఎటన్న బుక్ చేయిచ్చుకున్నా శ్యామ్, తేజ దగ్గర కూర్చుంటే నాకు నిద్దరబోనియర్ ఈ ఇద్దరు
మ్ హ్
దానికి ఇంకా మళ్ళీ చెప్తే అరే ప్లీజ్ రా నాకో టూ అవర్స్ అన్నా నిద్దరుండ దాన్ని ఎంబి అని
మ్
మ్ ఇంగ శా తేజ నిద్రపోయా మళ్ళ ఏంది కాలేజ్
ఇంకేం కాలేజ్ కెళ్లేద్ లేదా?
మ్ హ్ ట్వంటీ నైన్త్ ఓపెనింగ్ కాలేజ్ మాకు మొహరం అయిపొయినం పోదాం అనుకుంటాన్న నేన్
మోహరం తొందర్గ అయిపోతదంట మనకు మన ఊర్లో ఈసారి సెవెంటీన్త్ ఎప్పుడోనే స్టార్ట్ అన్నారు మా మమ్మీ
ఓ నైస్
సెవెంటీన్తా ఎప్పుడో స్టార్ట్
మ్
మ్ ఇంక నేను వస్ తా ఎప్పుడ్ వస్త ఎయిత్, నైన్త్ నైన్ ఎయిత్, నైన్త్, టెన్త్ డే ఆ త్రీ డేస్ వస్తా.
ఆ
కాలేజ్ ఉన్నా ఉండక్ పోని వస్త. మ్ తర్వాత అంతే వాళ్లు మా మమ్మీ వాళ్ళు నెల్లూరుకేళ్దాం అనుకుంటున్నారు వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్తారులే ఇంకాడ్ మ్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచేమో ఎళ్తూనే ఉన్నారు ఆ చూడాలి ఏమైతాదో ఈసారి పాపం ఈసారి డబ్బలంత ఏమ్లే
అక్కడే ఆగు
లేదంట అందుకే బస్ లో వెళ్తున్నారు ఫస్ట్ టైం ముందంటే కారు అలా బుక్ చేసుకుని వెళ్ళే వాళ్ళు మ్ మళ్ళీ మా మమ్మీ గార్లాండ్స్ కూడా ఎయ్యాలేదాంట లాస్ట్ ఇయరు మా బాబాయ్ ఇదయిపోయినారని ఈ కూడుతోని ఇయ్య లేదంట ఇంక ఈసారి అది కూడా ఇయ్యాలి కష్టంగా ఉంది డబ్బులు అదే అదే అన్నారు మ్
మ్
స్సలు డబ్బులు ఉండవు ఏంచేయాలి ఆ నువ్వు
మ్ నేను ఇయ్యాల అనుకోలే ఈసారి
ఏమి
ఏమో లాస్ట్ టైం కొంచం డిసప్పాయింట్ అయ్యింది డీస పాయింట్ అయినా దానికి
మ్ హు
మ్ నువోస్ నువ్వు కా త్రీ డేస్ వస్తా అంటే నేను వాటికి వస్తా మకాన్ దగ్గరికి నాగుంట వాటిగ్గూడా ఏమో డౌట్
ఓ అంతనా మళ్ళీ
ట్లానేం లేదు మెయిన్ థింగ్ ఎందుకో ఈసారి వినాయక చవితికి ఇంట్రెస్ట్ లేదు దీనికి ఇంట్రెస్ట్ లేదు దెని గురించద్ ఇంకో ఎప్పుడు ఉంది ఇంకా హండ్రెడ్ డేస్ అంట
ఓయమ్మో
మ్ దేవుని మింద ఎం కోపం లేదు ఆ దేవుని మీంద ఎం కోపం లేదు అంటే నా ఆయన ఆయన కాని ఏం చేస్తడు కానీ ఎందుకో మ్ మా బామ్మర్థి గాడు మా మామ్ కూడా రై ఇక్క నన్ను ఇంట్లో పెట్టర్లే డెఫినెట్లీ ఈడ్స్కొని అన్నా పోతాడు బండిక్కట్టుకొని
మ్ ఏంటి మొహరమా
మ్ అల్లా దొరికింది మీ ఇంటిల్లు
ఆ
వాడు చిన్నప్పుడి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు స్వామి స్కూలా వాడికదంటే బాగిష్టం కానీ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తారు కదా ఎవరైనా అట్లాంటి చోట కనపడకూడదు అని దానికి వాడట్లా రిస్ట్రిక్ట్డ్ గుండు
రీ చూసుకోవన్నా వస్తారా మా పిల్లలు ఎవరెవరు ఉన్నారని
స్టూడెంట్స్ రాకూడదు కానీ వాళ్ళోచ్చి చూడొచ్చు అట్లాంటివి
ఆ అది బాగుంది ఇది బాగుంది ఓ
హ్మ్ చూస్తారా
హ్మ్ చూస్తారు
చూస్తే ఉంటే ఒకవేళ ఏం చేస్తారు
అంటే నెక్స్ట్ రోజు స్కూల్లో దాని గురించి చర్ సెలవు సమావేశాలు జరుగుతయ్
అయ్యో పాపం కదా ఆ స్కూల్ వాళ్ళు థ్యాంక్ గాడ్ మేము లేమ్ ఆ స్క్ స్కూల్లో లేకపోయిన్టె ఎన్నిసార్లు బయటికి తరిమేసేవాలొ ఎన్నిసార్లు పేరెంట్స్ ని పిలిపించేవాలొ మేమ్ మా టెంత్ క్లాస్ బచ్ఛాలని ఎ ఏమ్ ఎక్కువ్ అల్లర్ మేము ఆ అల్లరికే అల్లరి అదేమో స్కూల్ వదిలేసి వెళ్ళిపోతాం మనో ఆనందంలోనే ఏమ్ అల్లర్కె అల్లర్ చేస్తాం టెన్త్ లొ కదా
జులై తర్డ్ వర్ష బడ్డే
జూలై థర్డా హ్మ్ జూన్ థర్డ్ అనుకున్టి హ్మ్
హ్మ్
హ్మ్ మీ
కొన్ని మంత్సు లో కాలేజ్ అయిపోతాది హ్మ్ ఈ బర్డే లాస్ట్ కదా మీరు కల్సి ఉండెది కొంచెం బాగా చెయ్య అన్ చెప్ప వాడు మగ్గ మీద ఇద్దర్వి ఫోటో ఉంటయ్ జూడు అదేపిస్త అని అన్నడ్
మా తల్లి అవంతా చేస్తే ఆమెకు లేని పోని అవన్నీ వస్తయ్ అవంత వద్దు
ఏమో మళ్ళా వాల్ కలుసుకోవాలన్న గాని కలుసుకోరు కదా
ఆ ఆ
దానికి అయినా మన
అదే ఎప్పుడు
చెప్పదినిండి ఆ కాలంలో వున్నావ్ తేజా నువ్వు తోటలొ కూర్చుంట్రా మధ్యాహ్నం ఏ కాలంలో ఉన్నావ్ మగమ్ మగమ్ మగమ్ మగ్ అన్ బట్నావు మేమ్ చెప్తే ఇప్పుడు తిక్ క్లాస్ మీద
తో సిక్స్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చేపిన్చుకుంది అది
నేను చెప్తి దాని బదులు తిక్ గ్లాస్ మీద పోర్ట్రేట్ చేస్తారు వాళ్ళ కాంటాక్ట్ అయ్యి అది ఇచ్చేయి అన్ చెప్ న అది ఎంతుంటుంది అంటే అ అతే ఇది సిక్స్ హండ్రెడ్ ఉంటది అది ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ లో అ పోతది ఇచ్చేయ్ రా ఇవన్నీ కాదురా ఒ బిర్యానీ ఇప్పిచిన్నవంటే సాల్ రా
అన్నాడా
ఆ
కాదు ఆమె ఇష్టామే ఆమెకిష్టామే ఇంట్లో పెట్టుకోగలుతుందా అది
వాళ్ళన్నా వీళ్ళిద్దరికి గొడవలు జరుగుతున్నాయన్ వాళ్ళన్నా గుడికి పోయి అర్చన్ చెపించిన్నాడన్టమ్మా
హ్మ్ ఇది బాగుందిలే ఇంకా ఇంకేం పెళ్లి చేస్ జ్యూస్తాడేమో ఇంకేమో నానేస్త్ ఆ ఓ పెద్ద ఉన్నారమ్మా తల్లి
నేను నాకెందుకొ అన్పించింది అలాగన్టే నెగిటివ్ గా తీసుకుంటన్నా అది ఒక్కసారి పాజిటివ్గా ఆలోచిస్తే లిటరలీ అంత ప్రియారిటీ అంత టాక్ అంత ఇచ్చే ఫ్రెండ్ ఉన్న నల్ల గాని వానికి లక్ ఉండల కదా అని చెప్పి
కానీ నాకేమనిపిస్తుందంటే ఓకే యాజ్ ఎ ఫ్రెండ్ అని మనం అనుకుంటున్నాము ఓకేరా ఇప్పుడు ఎప్పుడు అయినా సరే వెరి రేర్లీ ఇప్పుడు నువ్వు నేను అంతే తప్పితే ఇంకా వెరీ రేర్లీ బాయ్స్ గర్ల్స్ ఫ్రెండ్స్ లా ఉంటారు ఓకేనా ఈదర్ఫ్ వంల ఫీలింగ్స్ ఉండే ఉంటాయి వెరీ రేర్ లు ఉండవు మోస్ట్లీ ఉంటాయి ఓకేనా ఇప్పుడు తేజాకు ఆబ్వియస్లీ లేదంటే ఇంకా ఆబ్బవియస్లీ ఆమెకు ఉన్నట్టేగా
ఏమొ అదయితే అంటే టూబి ఆనేస్ట్ నేను ఎట్లా అనుకున్నాను అంటే త్రీ ఇయర్స్ లో ఇద్దరులో ఎవ్వరు కూడా ఒక్కసారి కూడా స్క్రిప్ కాలె అంటే వేరే వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చేది కానీ వేరే వాళ్ళని లవ్ చేసేది కాని అట్లా తరు ఒకరికొకరు అనుకున్నట్టు ఉన్నారు ఫ్రెండ్షిప్కే వాల్యూ ఇచ్చి
సరే
ఊ అందుకే చెప్పినా మళ్ళా కలిసి మళ్ళీ ఇది చూస్ కా మళ్ళీ జులై కి కలుసుకోవాల అన్నా గాని కలుసుకోలేరు యాద ఇంగు తలకాకి తగులుకొని ఉంది కదా కొంచం మంచిగా చెయ్ రా గుర్తుండేటటు టులా అని చెప్పిన ఉహు అహ
ఊ
ఊ వాడు అఖండ హోటెల్కి ఈగల్ హోటెల్ అన్బెట్ కున్నాడు
యా అడ ఈగ లెకువ ఉంటాయిల్ అందుకే
అదే ఒక రోజు మార్నింగ్ దోశ తిననికిపోయినాము నాకి అది అంబియన్స్ సరిగ్గా లేకున్నాగాని నేను అడ్జస్ట్ చేసుకోని తింట ఈగలు ఉన్నాయనుకో వాడు చూస్తాన్నాడు ప్చ్ అరే టేస్ట్ కోసం అన్న తినరా కదిరి వాళ్ళదేదో హోటల్ ప్లీస్ తినేసరా ఫాస్ట్ గా వెళ్ళిపోదాం ఈగల్ ఆల్తా అంటే నాక్
అందుకే నేను వాడ తిన్నే తినను నేను నా కడ బిర్యానీ ఇష్టం కానీ తినను పార్స్ సలె తెచ్చుకుంటా పార్సల్ లేకపోతే ఆడా అస్ సల్ తినను నేను ఆడ అమ్మ స్పైసీ గడ ఆంబియన్స్ బాగుంటుంది స్పైసీ కడ టేస్ట్ బాగోదు
ఊ ఆడ ఒగోసార్ ఒగోలాగా చేస్తారు వాళ్ళు
ఆ అది ఏం బాగోద్దు నాకు నచ్చలే నచ్చదు అక్కడ అది ప్రైజ్ కూడా ఎక్కువే అక్కడ
రె నేను చెప్నా నా ఈ బాబాకి అకండలో బిర్యానీ చనా ఇష్టమండి అరే ఆ ఈగల్ హోటల్లో ఏంద్రా ఇష్టము
ఉహు స్పైసీ గడా అట్లా ఏం బాగుంటుంది
మాక్ స్పైసీ కాడ ఇష్టంమని మేమేం చెప్పలేదే అప్పుడెప్పుడో తేజగాన్ని జాయిన్ చేసేకు వచ్చినప్పుడు ఆ రోజు తిన్నాం ఫ్రై పీస్ బిర్యానీ ఆ రోజు నచ్చింది నెక్స్ట్ టైం తింటానే ఇంకా ప్లేట్ ఇసురుకొట్ట బుద్దెఅయింది
మ్మ్ అట్లుంటాది ఆడ
తెజగాడే అరే డబ్ డబ్బులు పెట్టనాం పీస్ ఒకటి తినేసారా రైస్ వదిలి పెట్టేసై అన లాస్ట్ కి ఉ ఆడట్లనే డబ్ ఎవరికన్నా ఎక్కువ అయింది అనిపించింది అనుకో ప్చ్ సరే పీసెస్ తినేసయండి రైస్ వదిలి పెట్టేసేయండి అంటాడు వాడు
నేను రివర్స్ చేస్తనే
అవునా
రైస్ తిని పీస్ వదలి పెడతా ఇంకా రాజన్ గున్ టలో తాజ్ హోటల్ ఉంటుంది అక్కడ పర్లే ప్చ్ బానే ఉంటుంది అంతా ఎక్స్ట్ ట్రార్డినరి లేకపోయినా
శ్రీలంక లో రెడ్డి మెస్ వాటిక్ పోవాలా
మ్ హు
మ్
ఇంకా ఏదో గోదావరి రుచులు కూడా ఉందంట వీడు చెప్తూనే ఉంటాడు కౌశిక్ ఒక రోజు పోదామన్నాడు నేనే పోలే ఇంకా వామిక అయితే నాకు అది ఏమొస్ సోప్ టేస్టే వస్తుంది వాళ్ళ బిర్యానీ తింటే సోపే సోప్ ఇంకా
ఏయ్ లైఫ్ బాయ్ ఆ లక్స్ ఆ
ఈ అది ఏదో కాని ఛీ నాకు అస్సలు నచ్చనే నచ్చల అక్కడిది ఏమో టి క్వాంటిటీ బానే ఇస్తా రూ టే చూడ్డానికి అంతా బాగుంటుంది క్వాలిటీ అంత పర్లే కాని ఏమో టేస్ట్ టేస్ట్ నచ్చదు
నువ్వు వాటి కి పోయిప్పుడు ఫేస్ కాదు నువ్వు వాటికీ పోయేతప్పుడు ఫేస్ వాష్ చేసుకొని పోతావేమో
నీ మొఖం
నా ముఖం కాదు నీ ముఖం వాళ్ళు చేసుకోని పోయేది హ చెప్పింది గుర్ చెప్పింది గుర్తుంది గదా కిందకొచ్చి ఫోన్ చేసిన ఫిఫ్టీన్ మినిట్స్ ఆ